ఏ
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఆ ఏం చేస్తున్నావు
ఏం లేదు పండగ ఉండే అడికి యేళ్ళేసి వచ్చా గుడికి యేళ్ళెసి వచ్చా ఆ పోయినా నువ్వేం చేస్తున్నావ్
నేను వేరు హు ఆ తిన్నావా
ఆ తిన్నా నువ్వు తిన్నవా
ఆ తిన్నా ఏం కర్రీ
పప్పు చార్
ఉహు
సమ్మర్ అయిపోతుంది కదా ఒకవేళ వర్షాలు పడితే మనం ఎటైనా ట్రిప్ కి వెళ్దామా
మ్మ్ పోదాం మనమిద్దరమేనా మనం ఇద్దరమే పోతమ్ వేరే వాళ్ళని అడిగితే అందరు బిజీయే కదా
ఆ ఏమో ఎటైనా వాటర్ ఫాల్స్ అట్లా యెల్దాం
అవును అదేంటిది ఇలా అన్నవరం బోలే గదా నువ్వు పోయినవా లక్నవరం
లేదు పోలేదు ఈ సారిపోదాం
అస్సలు నేనైతే ఎప్పటి నుంచి లో అనుకుంటున్నా పోదామ్ అని కానీ ఏం ఉండదు ఓన్లీ బ్రిడ్జ్ అట్లా అని అన్నరు
కానీ వ్యూ కొంచెం బాగుంటదంట అట్ సైడ్ అందుకని ఉమ్
పోతే రామప్ప లక్నవరం పోవచ్చు
ఆ మన ఫ్రెండ్స్ ని కూడా తీస్కొని పోదాం పోతే
హ్మ్ అదే
అట్లనే ఎందుకంటే చాన్ రోజులు అయితుంది ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా ట్రిప్స్ కెళ్ళి ఇది ఒక మంచి అట్లా ప్లాన్ చేసుకొని ట్రిప్స్ కి పో వచ్ కదా అట్లా
ఉమ్
ఏమైనా ప్లేసెస్ ఇంకా త ఇక్కడ దగ్గర్లో ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా వాటర్ ఫాల్స్ లాగా అట్లా
ఏమున్నాయి వాటర్ ఫాల్స్ ఇంకా బోగాత వాటర్ ఫాల్స్ ఇక్కడ దగ్గరేన మీకు
లేదు లేదు కాకపోతే యాక్చువల్ గా మారేడుమిల్లి పోతే బాగుండు బాగుంటాది అక్కడ ప్లేసు
యేడ
అది వైజాగ్ అట్ సైడ్
ఆ అది అంటే పెద్ద ట్రిప్పే ఎయ్యాలి
ఆ అంటే ఫ్రెండ్స్ అందరు వస్తే
ఆ ఎందుకు బద్ చిద్రాచలం కూడా అసలు మంచిగా ఫ్రెండ్స్ తొ ఎళ్తే బాగుంటయ్
అవును
ఉమ్ భద్రాచలమ్
కానీ మన వాళ్ళు ఏడికి రారు
ఆ మన మా ఫ్రెండ్ ఒకామే ఒకటె అంటుంది భద్రాచలం పోబుద్ధి అయితుంది భద్రాచలం ఆ పోబుద్ధి అయితుంది అనేసి కానీ ఎవరు వస్తరు ఎవ్వర్ రారు
ఎవ్వర్ రారు మనమే మళ్ళ ప్లాన్ చేసి మళ్ళా క్యాన్సిల్ అయితది లాస్ట్ కి
అదే ఆ పోవచ్చు అనుకుంటే హ్మ్ మా మామీ వాళ్ళు పోయిర్రు అప్పుడు ఫ్రీ బస్ కదా అనేసి పోయిర్రు ఏం చేసిర్రు పొద్దున మబ్బుల పోయిరు మళ్ళా నెక్స్ట్ డే మా మబ్బుల వచిర్రు
వర్షకాలమే ఎల్లిల
వర్షాకాలం అన్నట్టు ఏం లేదు అంటే ఎప్పుడు పోయిండ్రో గుర్తు లేదు కాక్పోతే ఆ లాస్ట్ టైం ఎప్రిల్ అట్లనే కావచ్చు మరి
ఆ వాళ్లన్ చెప్
నానున్నప్పుడు ఆ నానున్నప్పుడు వాళ్ళ చెల్లె ఇంకా ఎవరెవరో వచ్చినారన్మాట అప్పుడు వాళ్ళు ఓయిండ్రా
అవునా
ఫ్రీ బస్ కదా వాళ్ళ చెల్ల ఒక్కటే తిరుగుతది అసలు ఆ అంటే బ్యాచ్ చేసుకొని అన్నీ తిరుగుతది
ఆహా అదే మనం కూడా ఇంకా టూ ఇయర్స్ ఇంకా టూ ఇయర్స్ అయితే అయిపోతే మేబి ఫ్రీ బస్ ఆ లోపనే ఎట్లీస్ ఫ్రీ బస్ ని యూటిలైజ్ చేసు త్రీ ఇయర్స్ అవ్వట్లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి
అవునవును అది కూడా పాయింట్
ఆ అందుకని మనం ఫ్రీ బస్ ని కూడా ఆ యూ టిలైజ్ కూడా వేసుకోవచ్చు కదా ఫ్రీ బస్ ఉంటే
అవును
మళ్ళ తర్వాత ఒకవేళ ఫ్రీ బస్ అయిపోయినాక చనా ఏమంటే చాలా చార్జెస్ అట్ల అయితే
ఉ ఉ
ఏం చేస్తున్నారు ఇంట్లో అందరు తిన్నరా
ఎవ్వరు లేరు నేను ఒక్కదనే ఉన్నా ఆధార్ కార్డ్ రాలేదు అంటే అంటే తమ్ముడు మళ్ళా వరంగల్కి పోయిడి రోజు
ఆహా
మాకు కాదని చెప్పిండు అన్నమాట
ఓకే ఓకే
వన్ లేటర్, టూ లీ, అంటే చేంజ్ చేస్తారట. మొత్తం నేమ అంటే కష్టం అని అంటుండ
అవునా ఇం ఇంక ఈ మధ్య అందరు చాలా మంది ఇట్లా కేరళ అటు సైడ్ చాలా ట్రిప్ తీకెళ్తున్నారు. కదా
ఉ ఉ ఫుల్ మంది మళ్ళ అంతా ఫ్రెండ్స్ తెలుసా తిరుపతి కూడా
ఆ అందరూ ఆ ఒకప్పుడు ఇంత ట్రిప్స్ ఏమి ఉండకపోయేది. ఇప్పుడు చాలా మంది ఎక్కువ ప్రిఫరెన్స్ ట్రిప్స్ క అట్లనే
మా క్లాస్ వాళ్ళు ఉన్నారు. కదా కొందరు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చిరని చెప్పలేదా అక్కడికి
ఆ
వాళ్ళు ఇస్కన్ బెంగళూర్ కి పోయిరు. ఈ రోజు
అవునా
ఇంక కొందరు అరుణాచలం పోయరు. అక్కడికి అరుణాచలం సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీసో టికెట్ అంతే
ఆహ అంత దగ్గరనా ఉమ్ కానీ మానంబడి ఇ ఏదైనా ఒక ట్రిప్కి కేళ్ళాలి.
ఆ
ఆ అట్లెస్ట్ ఈ ఇయర్ అయినా
ఇలాంటి వాళ్ళతో పోనిదే బెటర్ అనిపించింది.
ఆ అవును అంతే అంతా సైకో మొహాల తోటి పోయే బదులు మన మనం పోవుడు బెట్టరు
బం
ఆ మళ్ళీ మనం ఫ్రెండ్స్ వేరే అంటే అంత పరిచయం లేని వాళ్ళు. త వెళ్ళిన లైక్ మనం అంత ఎంజాయ్ చేయలేము అదే తెలిసిన వాళ్ళతో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
ఊ
ఇంకేడికెడికి వెళ్ళిళ్ళు వాళ్ళు వచ్చేసిళ మరి ఆ అవును మేము మేము కూడా వెళ్దాం అనుకున్నాం తిరుపతి అంతా ప్లాన్ చేసాం ప్లాన్ చేసినాక మా తాతయ ఇట్లా మా తాత చచ్చిపోయి ఉండే
ఉ
క్యాన్ క్యాన్సల్ అయింది ఏమో చూడాలిగా మళ్ళా ఒక వన్ ఇయర్ దాకా హఓమ్ కావచ్చు చుట్టూ అది ఇది ఉంటది కదా
అవును ఆహా మీకు కూడా ఉంటదా ఉ
కాకపోతే మా సొంత తాత కాదు మా తాత వాళ్ళ తమ్ముడు అట్లా గాని తెల్వదిగ ఒక వన్ టూ మంత్స్ అయినా కూడా తర్వాత పోవాలే మళ్లయ ఆ అందరికి లీవ్స్ మళ్ళా పోవడానికి లీవ్స్ అట్లా ఉండాలి అప్పుడంటే హాలిడేస్ ఇప్పుడు వారి కింగ్ డేస్ స్టార్ట్ అయినాయి కదా
అవునవునా అయిపోయినాయి హాలిడేస్ హాలిడేస్ అస్సలు పోద్దు తెలుసా తిరుపతి ఫుల్లు రష్ ఉంటారు దర్శనం కూడా లేట్ అయితారు నార్మల్ డేస్ అనే లేట్ అయితు ది ఇంకా హాలిడేస్ ఇంకాఘోరం ఉంటది
అవును మళ్ళా ఇప్పుడు తిరుపతి ఈసారి చాలా అంటే లాస్ట్ టైమ్ తోటి కంపేర్ చేస్ తీసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు విజిట్ అయ్యాలంట అక్కడికి
ఇప్పుడు పోవాలి అంటే డిసెంబర్ అట్లా పోవాలి మేమ్ ప్రతి ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ కి పోతుండే కానీ ఆ అప్పుడు ధనుర్మాసం ఉత్సవాలే రోజు అరుగుతాయి మొత్తానికి అక్కడ ఏదో బ్రహ్మోత్సవాలు అయితాయి కానీ మంచి ఉంటది మాకక్కసారేమో సుప్రభాత సేవ అంటే మార్నింగ్ దర్శనం అయింది ఎప్పుడు వెయిట్ చేస్తే టూ డేస్ వెయిట్ చేస్ ఆ మార్నింగ్ దర్శనం అయింది తెలుసా ఆ టూ డేస్ కూడా లైన్ లోనే కంపార్ట్మెంట్స్ అట్లా వేసిస్తారు అట్లనే ఉండాలి మనం ఇంకా ఫుడ్ కాఫీ కాఫీ పాలు అన్ని వాళ్ళే పెడతారు మళ్ళా
ఆహా మ చిన్న ఆప్పుడు పోయి ఉండే మళ్ళీ ఏమన్నా పోదాం అనుకున్నాం అట్లా అయిపోయింది అంత
ఉ కానీ మంచి ఉంటది సుప్రభాత సేవ దర్శనం అంటే మస్తు అది మంచి ఉంటది ఫస్ట్ హారతు ఉంటది కదా అది అయిపోంగనే
ఆ అవునా అదేఈగ మేము కూడా వెళ్ళామని అనుకుంటున్నాం ఒకవేళ
అంతేందుకు మేము అక్కడికి వెళ్దాం కదా పూరి జగన్నాథ్ హైదరాబాద్ల
ఆ
ఇప్పుడు నాని క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే అంటే పోయినాం కదా అప్పుడు కూడా హారతి టైంకిి పోయినాం కరెక్ట్ గా ఇట్లా దేవుడు ఎ ఎంత మంచిగనిపించిండో మనం నార్మల్గా పిక్స్ చూస్తాం కదా ఆ ఇట్లా జగన్నాథ్వి పిక్ చూస్తాం కదా బాలభద్ర సుభద్ ద్ర జగన్నాథ్ ఉంటరు కదా ఇట్ల ముగ్గురు మూడు ఇట్ల కనిపిసే సేమ్ అట్లనే ఉంది తెలుసా మొద్దాం ఇట్లు ఎంత బాగుంద
కానీ అట్లా సడన్గా పోయినా కరెక్ట్ ఆ సడన్గ పోయినా కరెక్ట్
కరెక్ట్ టైమ్కి ఉమ్ అదృష్టం ఉమ్ హారతి ప్రసాదం కూడా ఎవరికి దొరకదసలు
అదే అదృష్టం ఉండాలే దేనికైనా
ఉమ్ కని కాదు హారతి టైమ్ ఇది అని చెప్పంగానే అమ్మ అనుకోని అక్కనే వెయిట్ చేస్ మళ్ళా మేమే ఫస్ట్ నిల్చున్నాం
ఆ కనీ ఎంతైనా అదృష్టం ఉండాలి మనక్
ఉమ్ నైట్ నైట్ టైమ్ చూడాలి బాగుంటంది తెలుసా అసలు
ఆహా
అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి జగన్నాథ్ టెంపుల్ ఉంది ఉమ్ ఇంకా మినీ టీటీడి ఉంది ఆ ఇంకేమేమో కూడా ఉన్నయి
అవునా
మినీ టిటిడీలాంటె ఎవ్రీ సాటర్డే ఫ్రీ అన్
ఆ ఈ యాదగిరి గుుట్టనీ ఆ దా మీని టీడీ టీటిడి అనడం
లేదు లేదు మనిటీటీడి అంటే అక్కడ ఒక చిన్న గుడిలా ఉందనమాట అంటే సేమ్ తిరుపతిలా ఉంటదంట వెంకటేశ్వర స్వామి దని ఆహా యాద్గిరిగుట్టది అన్ అంటరు కాకపోతే అట్ల అంత
ఆ కానీ చాలా డెవలపయింది ఇక్కడ
అవును
ఉమ్ యాదగిరిగుట్ట మంచిగా ఇట్లా మా ఏమంటరు స్వర్ణగిరి ఇవన్నీ కరోజు మనం అంతా ట్రిప్స్చేయాలి ఆ
దేనాం అనుకో పొతం పోగలుగు
ఆ పొద్ ద్దు పొద్దున్నే ఇట్లా స్టార్ట్ అయ్యి కొంచెం మళ్ళా ఫాస్ట్గా రీచ్ అయిదామని చెప్ పచ్చి ఇంట్లో
ఉమ్
ఉమ్
వీకెండ్స్ పోవదుకాకపోతే
ఆ వీకెండ్స్ పోవద్దు కానీ ఇగ మనకి వికెన్సీ వీలవుతది కదా
ఉమ్
సరే మరి ఉంటాన్న
ఆ
ఆ సరే